అయ్ చిట్టి బాగున్నావా
ఆ బాగున్నా బాగున్నారా
బాగున్నాం ఏం చెస్థాలిక
ఏముంది ఏ లేదక్క మీరు
ఈ ఉంది ఇప్పుడే పిల్లల్ని స్కూల్ కు పంపించి వచ్చి ఇప్పుడే పని తీరింది
తిన్నారా అన్నం
ఆ తినల్లె ఇంకా తినాలి ఇగ పొద్దునే టిఫిన్ చేసినమ ఇడ్లీ
ఎం కూర
కూరనా తోట కూర
మీది
నాది టమాటా బెండకాయ
తిన్నవా మరి
ఆ తిన్నా ఆకుకూరలు ఎక్కువ తింటరా మీరు
ఆ ఎక్కువ తింటాం
ఇంకేమేమి ఎక్కువగా వండుతారు
ఎక్కువ ఆకుకూరలు తర్వాత చికెన్ కంటే ఎక్కువ ఫిష్ సండే స్పెషల్ అయితే ఫిష్ ఉంటది ఎక్కువ
కూరగాయలు ఇడనే తెచ్చుకుంటార
మీరేం కూరలు తింటరు ఎక్కువ
మేము కూరగాయలలా ఎక్కువగా టమాటా సోరకాయ ఆకు కూరలు అ ఎక్కువ తింటాం
ఉహు
ఇంకా మీర ఏమెమి కూరలు ఎక్కువ వండుతారు
ఎక్కువయితే ఇగా మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం వాళ్ళకి మంచిగా ఆ హెల్ దిగా ఉండడానికి ఆకూరలు ఎ కొండుతాం తర్వాత అ ఫిష్ తెచ్చుకుంటాం ఎక్కువయితే చికెన్ అయితే తెచ్చుకోం అసలే ఎప్పుడో ఒకసారిఇగా ఉమ్ క్యాబేజీ
ఎక్కువగా నాన్ వెజ్ తింటారా వెజ్ తింటారా
వెజే తింటాం ఎక్కువ నాన్ వెజ్ ఓన్లీ సండే స్పెషల్
ఉమ్
మీరు ఎక్కడ తెచ్చుకుంటరు కూరగాయలు
మేము ప్రతి వారం సంతఉంటది మాకు
హలో
హలో ఇన్న వాడతందా ఎక్కువగా కూరగాయ సాంతలు తెచ్చుకుంటాం
ఆ
కూరగాయలే తింటామా ఎగజామ్ కూడా ఎక్కువ ప్రిపేర్ చెయ్య ఆగకూరలు కూడా బానే తింటాం ఇకా మీకేగురి ఇష్ట ఇట్టంగా వండుతరా
ఏకూర అంటే పప్పు సొరకాయ ఎక్కువ తింటారు మాకు ఇంట్లో
ఉ
రెండు మిక్స్ చేసి
హ
అన్నయ్య ఎటు వొయిండు డ్యూటీ వేంట
హ
మీ అత్త మీ మావయ అందరు బాగున్నారా ఏదివేణు ఈ మావయ
బర్లుత ఈ రోజులలో ఎక్కువ చికెన్ అనమాట వెంటనే తక్కువ తింటాల్లు ఎక్కువ తింటలేరు
ఆ ఎక్కువ తినొద్ కదా మరి
తక్కువపేరు చిత్తాలు ఎక్కువగా ఆకుకూరలు కూరగాయలు ఇకతే మంచి పోషకాలు ఇట్లా ఉంట ట్టని అని ఇంద
వాటిలోనే మంచిగా ప్రోటీన్స్ విటమిన్సు పోషక ఆహారాలు మంచి చ్చు ఉంటాయి కదా ఇంకా ఆకుకరలు తింటే ఇంకా మంచిది క్యారెట్ బీట్రూట్ కూడా కర్రీ వేసుకొని వండుకోవచ్చు
ఆ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ పెట్టుకోవడం ఇం లేకపోతే కర్రీ వేసుకుంటా తింటాలి
ఆ నెన్ కూడా మా పిల్లలలకు అప్పుడప్పుడు అవె వేసి పెడతా
హ
వాళ్ళు కూడా ఎక్కువ తినడానికి ఇష్టం ఇష్టపడరు ఒట్టిగా తినటానికి కి జూస్ జూస్స్ చెసి పొ తనేమో దగు
హ
జలుబు అయితే అని ఆ కర్రీ చేసే పెడతా వారానికి ఒసారి అయినా పెడతా బీట్రూట్ క్యారెట్ ఆకు కూరలు పప్పులు ఎక్కువ
పప్పులు కూడా మంచిది హెల్దీకి
ఆ ఇక అందుకని అవ్వే ఎక్కువ వండుత సండే మాత్రం పిష్ తీసుకుంటాం
ఏ కూరగాయలైనా ఎయిటీ పర్సెంటే ఉడకనివ్వాలన్నట ఎందుకంటే వాటిలో ఉన్న ప్రోటీన్స్ విటమిన్స్ ఎక్కువ బాయిల్ చేస్తే పోతాయంట. మ్.. హుమ్
అందుకే ఎయిటీ పర్సెంటేజే చేయాలి
మ్ వారానికి ఒక ఎగ్ తినాలి
ఆ వారానికి త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అట్లా పెడతా మా పిల్లలకైతే ఏ మీవయితే తే ఒక వన్ టైమ టూ టైమ అట్లా తింటాం
మ్
పాలు ఎగ్గు ఎక్కువ వాళ్ళకి పిల్లలకైతే పాలు రోజు మాకూ ఇవ్వాలె